హలో
చెన్న
హలో వినిపిస్తుందా
హలో వినపిస్తుంధ హలో
హలో
హలో వినిపిష్ంద చెప్పండి
ఆ వినిపిస్తుంది నీకే సిగ్నల్ లేనట్లు ఉంది
ఆ ఇప్పుడు క్లియర్ గానే వినిపిస్తాంద
ఉ ఇప్పుడు వినిపిస్తుంది
చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏంలా చపాతిలు కలుస్తా ఉంటి మధ్యలో వచ్చేసిన ఇప్పుడు మళ్ళీ పోతే మా అమ్మ తితది వేసుకుంటది మీరేం చేస్తున్నారు మీరు ఏం జెస్తున్నారు
మీకు చపాతీలు కాల్చడం వస్తుందా
ఆ ఉ తిక్కడం రాదు కానీ తది
ఆహా చపాతిలోకి ఏం కర్రీ తింటారు మీరు
ఏ హా చపా తి మోస్ట్లీ అది క్యాబేజీ కా అది ప్రైస్ అవన్నీ ఉంటాయా అట్లా చేస్తారు అట్
ఫ్రై వస్తదా మీకు ప్రాసెస్
ఫ్రై అఅస్సలు రాదే తిన్నం మాత్రమే వచ్చు
అవునా
మీకు వస్తాయా
అ నేను అది తినను క్యాబేజ్
కాబేజ్ ఆ ఆ ఏ పోనీ మీరు చపాతిలోకి ఏం కర్రీ తింటారు ఉ
ఆ ఎర్రగడ్డ కారం
అది చేయడం వచ్చా
ఆ వస్తాది
ఉ సింపుల్ ప్రాసెస్ అని ఎర్రగడ్డ కారం అని చెప్తున్నారా
ఆ హు అలానిగా మేము అదే తింటాము
అవును ప్రాజెక్ట్ ఈజీ ఉంటుందని
ఉ
నాడు
కొన్ని అట్లా కాదు ఇది సపరేట్ ఉంటుంది దీంతో కొబ్బరి పప్పులు వేస్తాము
ఓహో దాని మేము కొబ్బరి పచ్చడి అంటాం మీరు ఎర్రగడ్డ కారం అంటారు మమ్మీ అది కూడా చేసింది ఇప్పుడు కొబ్బరి పచ్చడి దాని ప్రసెస్ తెలుసా
ఆ తెలుసు మేము ఫస్ట్ ఆనియన్స్ మిక్సీకి కొబ్బరి పప్పులు కొంచెం బెల్లం వేసి ఉప్పు ఏస్తారు అది మెదిగిన తర్వాత ఆనియన్స్ ఏయాలి
ఉ
ఇంగ్ అంతే
అంతే
ఆ మీరెలా చేస్
మాది అయితే కొబ్బరి పచ్చడి అది మిక్సీకి పట్టి కొబ్బరి మాత్రం లేకపోతే రుబ్బుకుంటారు ఆ మిక్సీకి ఏస్తాది మమ్మీ దాంట్లో పచ్చిమిర కాయలు ఉప్పు ఏస్తారు దాని తర్వాత కిందికి దించినాంక తాలింపు పెట్టి దాంట్లోకి ఆ ఎర్రగడ్డ పచ్చి ఎర్రగడ్డ ఉంటది కదా అవి చిన్న కట్ చేసి దాని పైన ఎస్తరు అంతే
ఆహా మేములా చేసుకోం
ఆహ మీది ఈ ఎరగడ్డ పుచాల అంటే ఇట్లే ఉంటదు మాది కొబ్బరి కచ్చయి బిక్ ఫ్రెంచ ఇంకా దోశలుకి అదేదో చేస్తారు ఎర్రకారం అది మే మా సైడ్ చేసుకోం
మేము ఊరికే ఎర్రగడ్డ ఎండుమిర్చి ఉంటాయి కదా అవి పువ వేసి చేస్తాం అంతే
ఓ
కొంచెం ఘాటు ఉంటే పప్పులు వేసుకోవచ్చు
అవి ఏం పప్పులేస్తారు మీరు
మామూలువే పప్పులు పుట్నాల పప్పులు అంటారు కదా
నడుగు
శనగిత్తనాలు కాదు అవి పప్పలు పొడికే పప్పులు ఉంటాయి కదా
ఆ బ అరింది పప్పల్ పొడి ఆ వా
పప్పుడు
ఆబ ఇంకా తనిగుతున్నారేమో కొ ను ఆ ఇంకా ఈ రోజు ఏం తిన్నారు ఆఫ్టర్నూన్
మధ్య నింజుడికాయలా ఉంటాయి కదా కాకిరకాయది
ఆ
అది చప్పిడిపప్పు
సప్పడి పప్పు అంటంట
అదే ఊరికే కందిబేళ ఉంటాయి కదా అవి కుక్కర్ లో పెట్టి మెత్తగాయిన తర్వాత దాంతో కొంచెం ఉప్పు వేసి అంతే కొంతమంది దాంతో కూడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు తరువాత వేస్తారు మేము అట్లా వేసుకోము
అది ముద్ద పప్పు అవకాయందారు అలాగష్
ఆ అట్లే అలే హలో ఇంకా మీరేం చేసుకున్నారు మధ్యాహ్నం
మాది మధ్యాహ్నం మేము టెంపుల్ కి పోయింది మీ అక్కడే ఫుట్ పెట్టినన్నారు వాడే తినేసినాం అక్కడ ఉన్నా మాకు దగ్గర ద్గలో సంగమేశ్వరం అని ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిక వెళంటినే
ఎవరుంటారు అక్కడ
అక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు అక్కడ చాలా బాగుంటది ప్లేస్ నవగ్రహాలు ఉంటాయి శివుడు ంటాడు ఆ మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఉంటాారు సాయిబాబా ఉంటాారు అందరు ఉంటారు అందరు దేవుళ్ళు ఉంటారు చాలా బాగుంటది అన్నిీ ఒక్కొక్క ఆ ఒక్కొక్క గుడి ఉంటది సపరేట్ సపరేట్ గా నడుచుకుంటా పోాల మనం ఆ ప్లేస్ అంతా చాలా బాగుంటది అసలు ఫుల్ చెట్లు అడివిలా ఉంటది మళ్ళీ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి వాటర్స్ అంటాయి బాగుంటది చాలా మా మమ్మీ వాటర్ లో దీపం పెట్టింది అది అసలు వాటలో తిరుగకుండా తిరుకుండా పోయింది అట్లా గంగమ్మకి ఇష్టం ఉంటా అట్లా దీపం పెడితే ఎంత వా అసలు చాలా బాగున్నాయి చూస్తాను ఇంకక్కడ మాకుొ ఒక టెన్ కిలోమీటర్స్
అంతేనా
అంతే దగ్గరే కొంచెం చాలు బాగుంటది ఆ ప్లేస్ ప్రతి ఇయర్ పోతారు బట్ లాస్ట్ టైమ్ నేను హాస్ట లో ఉన్నందుకు నేను పోలేకపోయినా ఈ ఇయర్ టూ టైమ్స్ పోయినా చాల అనుకుంది ఉ ఎంత వంతద మేము ఎప్పుడు అక్కడ పూజలుస్తాం ప్రతి ఇయర్ కార్తీక మాసం అట్లా చిన్న పిక్నిక్ లాగా సరిపోతుంది మా ఫ్యామిలీ అందరికి
ర రజే బ
ప్రతి ఇయర్ కార్తీక మాసంలో పోతాం బట్ ఈసారి ఈ పూజ ఉందని అ అసలు అది నిజంగా ఒక పాదం ఉంటుంది పెద్ద అతుది అది హనుమంతుడు పాదము అంటారు అనినే స్వామిది ఆ అంత పెద్ద బాదం ఉంది ంటది చదమ అను కొండ రాయి పైన్ ఉంటది
అవునులేండి
ఆ అది ఇంకా లోపలికి పోతే ఇంకా చాలా ఉన్నాయంత కానీ మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పంపి వాళ్ళ లోపలికి వద్దు అది అంత చెట్లు అడివి భయంయం అంటారు
మా కడుకలో
ఆ ఏంటి
ఎవరు లోపలికి పోనా మీరు ఒక్కటే వెళ్ళరాా లోపలికి
అంటే గుడి లోపలంత
అక్కడికి మీరు చెప్పిన చోటికి
ఆ అందరూ పోగ పోవచ్చు కానీ అక్కడ కొంచెం రిస్క్ చెట్లు అన్నీ ఉంటాయి ఆ భయం అవుతుంది అనమాట అంటే పైన ఉంట ంది హైట్ గా కిందకి చూస్తే భయపడతారు అందుకు ఇట్ వాళ్ళు వద్దులేని కానీ కొంత అన్న వాళ్ళు అందరూ పోయేస్తంటారు
అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారా
ఆంజనేయ స్వామి పాదం ఉంటుంది ఎంతో బాగుంటుంది అసలుక్క అక్కడే పక్కన వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఎంత ఎంత హై ట్ ఉంటాడు అసలు పెద్ద ఉంటాడు అది చాలా పీస్ఫుల్ ప్లేస్ అనిపిస్తుంది అక్కడ చింత చెట్లు ఉంటాయి ఎన్ని చింతకాలు రాలిపోయినాయంటే వద్దులే చాలా పడి
తెచ్చుకున్నారా మీరు
ఆ మేము కనపడింది మాత్రం చ్చ ఇంకా ఏం చేసుకుంటాము అని ఇంట్లో వాళ్ళు ఏమ
చింతకాయ పచ్చడి చేసుకోవచ్చు కదా దాంతో
మేము ఎక్కువది తినము
బాగుంటది అది పుల్ల పుల్లగా
అవును బస్ ఆల్మోస్ట్ చాలా మంది పీకేస్న్నారు మాకు దొరికిన మాత్రం కొన్ని తీసు తెచ్చుకున్నామ అంటే ఇంకా ఎక్కువ డాడీ పొదంపాండి పొండగా మళ్ళీ ఎండ వస్తుంది అని వచ్చసాం లేదు బంలోనే పోనా బస్సులు ఏమి ఉండవు ఆటోలు ఉంటాయి ఆ అది ఎప్పుడు పో అయితే అప్పుడు ఉండవు ఎప్పుడు ఉండవు చాలా
లేదు అక్సర్ అది చిన్న ఊరు కానీ అన్ని ఊళ్ళు ఉంటాయి పెళ్ళిళ్ళు జరుగుతాయి అ ఇక్కడ చాలా బాగా
అవునా ఇప్పుడంతా ఇంక పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అ అన్నీ ఉంటాయి
ఉమ్ అడ చాలా మండపాలు ఉన్నాయి ఆ అక్కడ కూడా బాగుంటారు ప్లేస్ అద ఏదో ఆ అఔట్స్కట్స్ లో పెళ్లి చేసినట్టు ఫీల్ వస్తుంది అడదిస్ చాలా ప్లేస్ చాలా బాగుంది అసలు ఏదో నా నీళ్ళు ఉంటాయి చెరువు నీళ్ళు ఆ చెరువులాగుంటది అది ఆ చెరువు మే మేము పోయే దారిలో రోడ్ ఉంటుది ఆ ఆ పక్క తప్పక్క వాటర్ ఉంటాయి అనమాట మేము ఫస్ట్ లో పోయినప్పుడు వన్ లాస్ట్ కు అప్పుడు వాటార్నే రోడ్డు మీద కూ వచ్చన్నాయి అట్లే వాటర్ లోనేయి పోయినా డాడీ ఇవి ఈ రోజు చూసివాటర్ ఆపక్క అయి పక్క ఉన్నది రోడ్డు మాత్రం కనిపిస్తుంది
మేము కూడా ఒకసారి పుష్పగిరికి పోయినప్పుడు ఆ అంటే మేము పొద్దున్న పోయినామా అప్పుడేం వాటర్ లేవు అదంటే రెండు గుడ్లు ఉంట ఉంటాయి మధ్యలో వాటర్ అంతా సముద్రం లాగా ఉంటది పొద్దున పోయేసరికి వాటర్ ఏమి లేవు టెన్ కట్లు వెళ్ళినాము మళ్లీ ఈవినింగ్ ర పక్కన్ వచ్చేటప్పుడు అయితే ఫుల్ వాటర్ వచ్చినాయి ఇంకా ఇంకా క్రాస్ అవ్వడానికి ఆ వాటర్ లో నుండే రావాలి ఇంకా అట్లా కష్టమ అవుతుది కొన్నిసార్లు అట్లా ఉంటాయి
అఓ
హ
పొద్దున్న ఏం తిన్నారు
ఆ నేను ప్రొద్దున ఆ చిత్రనం చిత్రానంమం
హమ్
నేను ఈరోోజు మ్యాగీ చేసినాను వేరేగా కొంచెం
హ మీరు ఎక్స్పర్ట్స్ అనుకుంటా మ్యాగీ పాస్తా
రజు తెల్లవాయిలు ఉంటాయి కదా తెల్లవాయలు కొంచెం కారం వేసి దంచి ఆ అది బాగా కొంచెం వేగిన తర్వాత వాసన పోయినాక అందులో ఉప్పు జీలకర్ర వేసి మ్యాగీ వేస్తే బాగుంది అది కూడా ఒక రీస్ట్ అంటే రోజు చేసుకునే దానిలాగ లేకుండా ఇట్లో కూడా బాగుంది అయితే కొంచెం కారంగా ఉంటది అది
ఆ
హ
సర
ఇంకేంటాయితే